హలో ఊమ్ వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మేడం చెప్పండి
ఏం జేస్తున్నారు
ఏం లేదు మేడం టీవీ జూస్తున్నాం ఆ తినేసాం మేడం తిన్నారా మీరు
మేం కూడా తిన్నామండి ఏం కర్రీ అండి
నిన్నడితే ఫిష్ మేడమ్ ఇగ అదే ఉంది మళ్ళీ ఏం కర్రీ చేయలేదు తిన్నారా మీరు
ఆ మేము కూడా తిన్నాం అండి
ఏం కర్రీ మేడం
మాది పప్పు చారండి ఇవాళ్ళ శనివారం కదండి మేము పప్పు చారు తింటాం నాన్ వెజ్ తినమండి
ముహు
ఫాస్టింగ్ ఏం లేదు కానీ నాన్ వెజ్ తినం
ము
ము
ఇంకా
చెప్పండి ఏం చేస్తున్నారు మీ అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు మీ సారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు ఇంకా
పిల్లలు ఇంకెవరు లేరు మేడం మీరే పిల్లల మీరే పిల్లల ఓకే మీకు వ్యవసాయం ఉందాండి
లేదు అంటే ఉంది కాకపోతే మావళ్ళు చెయ్యారు కౌలుకి ఇచ్చిరు
తెలుసా అండి మీకు వ్యవసాయం వ్యవసాయం చేసే పని మీకు తెలుసా మీరు చేస్తారా వ్యవసాయం
మరీ నాటేయడం అంటే అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు మేడం మాది వేసినప్పుడు అప్పుడు జస్ట్ అలా నారు అందియడానికి అప్పుడు అట్ల పెట్టడం అట్లా ఇట్లా నేర్చుకున్నా కానీ వాళ్ళంతా ఫాస్ట్గా మాత్రం వేయడం రాదు ఆ ఒక్క గింజ
గింజలు పెట్టడం వచ్చు ము పత్తి తీయడం వచ్చు ఎట్ల ఎట్ల గడతారు మేడం పతి గింజలు చెప్పండి పత్తి పత్తి అంటే గింజలు గింజలు పెట్టే కానుంచి మొదలు పెడితే పత్తి పువ్వుపూసేదాక ఒకసారి ప్రాసెస్ చెప్పండి మాకు తెలియదు వ్యవసాయం చేసుడు
నాకు అంత డీటెయిల్ గా తెలీదు మేడం కాకపోతే వాళ్ళు ఫస్టే ఇట్లా సాళ్ళలాగా దున్ని పెట్
భూమి దున్నుతారు ఫస్ట్ ము భూమి దున్నినాక ము అంటే వర్షం పడ్డాక ఏ స్తారా పడక ముందేస్తారా గింజలు
వర్షం పడ్డాకే మేడం ఎందుకంటే భూమి తడవాలి కదా
ము భూమి మీద ఒకక్కటి రెండు వానలు పడ్డాక భూమి తడి చాకా పత్తి గింజలు పెడతారు
ము
ము పత్తి గింజలు పెట్టినాక ఎన్ని రోజులు వస్తాయండి అవి మోలకలు మరి
దాని గురించి నాకు కూడా ఎక్కువ తెలీదు మేడం
అంటే అవును అడుచస్తరు కదా ఇప్పుడు మాములుగా మనం ఇంట్లో ఏమైనా మొక్కలు పెట్టుకుంటే వారం రోజులకు మోలకలు వస్తాయి పదిహేను రోజులకు మోలకలు వస్త స్తయి అంటే పత్తి గింజలు ఎన్ని రోజులకు మోలకలు వస్తయ్ మళ్ళా ము అంటే పది రోజులు పడతదా ఉమ్ పది, పదిహేను రోజులల్లా మొలకలు అస్తయి.
ఉమ్ అట్లా
ఉమ్ పది, పదిహేను రోజులల్లా మొలకలు అస్తయి, మరి మొలక్ కలు పెద్దగా అంటే కలుపు కలుస్తరు కదా మేడమ్, గడ్డి కడ్ పదని, పత్తి కలుపు అని, అది అది ఎన్ని రోజులకు గలుస్తరు?
అయిత్ కొంచెం చెట్
ఉమ్ అంటే ఒక రెండునెల్లు, ఒక రెండు నెల్లు మూడు నెల్ల ఒక రెండు నెల్లు, మూడు నెల్లు చెట్టు అయినంక గడ్డి పడతది అను
ఉమ్ కొందరు పెస్టేజ్ లు చేస్తరు కాబట్టి అంత తొందరగా పెరగకపోవచ్చు కొన్ని చెన్
అంటే గడ్డి మందు కొడతారా? ఆహ
మీరు ఎళ్ళారా మేడం ఎప్పుడైనా?
ఉమ్ ఉమ్ నేను గుడ ఎళ్ళామండి, పెళ్ళికి ముందు ఎళ్ళాము, ఇప్పుడు లేదు మాకు వ్యవసాయం.
ఆ
నాటేస్తారా మేడం మీరు? మాకు రాదండి నాటు, మేము గుడ పత్తి పనే చేసినం.
ఉమ్
మా పెళ్ళికి ముందు మాకు అంతగానం పొలం లేకుండే మొత్తం పత్తే ఉండే, మా నాన్నగారు నా పిళ్లైపోయాక మొత్తం పొలమే చేశారు. అంటే అప్పుడు నేను చేయడానికి బిడ్డని ఉన్నానని పత్తి ఉంచిర్రు, ఇప్పుడు వాళ్ళ కొడుకులు చేయ ట్లేదని పొలమే చేసారండి.
అవునా
అవునండి, అప్పుడు మా తమ్ముళ్లు చిన్నోళ్ళు.
హ్మ్
ఉమ్ గట్ల
ఇప్పుడు పెద్దగయినంక గుడ చేయట్లేదు కదా మేడం మరి.
ఆ ఇప్పుడు పెద్దవరిగాక గుడ వాళ్ళు ఆ పొలం పనులు గుడ వాళ్ళు చెయ్యట్లేదు. వేరే వాళ్ళకు ఇచ్చేశారు మా నాన్నగారు. అంటే వాళ్ళకు కొడుకులంటే ప్రేమ అన్నట్టు.
ఎక్కువ కష్టపెట్టాలన్నట్టు
ఉమ్ అట్లా వా వాళ్ళు మ మా వాళ్ళు పొలం పనులు జేయరు, మా వాళ్ళు బయటి పని చేస్తరన్నమాట. వాళ్ళ జాబర్స్ ఒక తమ్ముడు సాఫ్ట్వేరు, ఇంకో తమ్ముడు హార్డ్వేరు.
హ
వాళ్ళు ఫుల్ ఫుల్ ఏ సీలో ఫుల్ ఫుల్ ఏ సి, ఒక తమ్ముడు ఆ ఆ ట్రాన్స్ఫారంలో చేస్తడు, ఇంకొక తమ్ముడు ఏ ఏ సీ, ఏ సీ ఫుల్ కండిషన్ ఏ సీలో చేస్తరు. సార్కి అసలు ఎండవడదు
అవును మేడమ్.
ఉమ్ ఇగా నేనేమో గవర్నమెంట్ జాబు అట్ల. అట్లన్నమాట చాలా కష్టపడి చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. మాములు కూడా చాలా బాగా కష్టపడ్డరు అందుకననే సార్లు వ్యవసాయం మీద పెద్ద ఎక్కువగా ఇంట్రెస్ట్ పరు ఇక మా నాన్నగారికి కూడా ఓపిక లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసారు
ఊఅవునా
అవునండి చెప్పండి మీ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ అక్కలు మీ చెల్లెలు మీ తమ్ముళ్ళు వాళ్ళేం జేస్తారు
నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇప్పుడు చెల్లి ఇంటర్స్
ఇంటర్ చదువుతుంది తమ్ముడు ఇప్పుడే నైన్త్ క్లాస్
హ్మ్ మాకు వే
గల్లీతల అండి పొల పొలం పొలం దగ్గకి ఎళ్తార వాళ్ళు వాళ్ళకి తెలిస ఐడియా ఉందా
చెల్లెలైతే ఎక్కువ ఏమి ఏళ్ళలేదు నేనే ఎక్కువ ఎప్పుడైనా మా
నా తమ్డుంటే ఇప్పుడుప్పుడు వెతున్నాడు ఇగ
ఊ నా ఇగా ఏదో ఒకటి పని ఉంటది గదా పొలం కాడ అనేసి
అట్ల అంటే ఎక్కువ పత్తిలో ఉంటదా అండీ పనీ వరి చేన్లో ఎక్కువ ఉంటదా ఏది ఎక్కువ లాభం వస్తది చెప్పండి
దేని దానికే ఉంటాంది మేడం ఇప్పుడు
అంటే పత్తి అంటే చాలా వర్క్ ఉంటది గదా
ఊ ఉ కనీ వరి నాటంతా హార్డే అనిపియదు మేడం అందులో పొలంలో దిగడం వెయడం అంటే అది ఎక్కువ కష్టమే మళ్ళీ వరి కోతలు వేయడం వడ్లు నేర్పడం ఆవి ఎండదా ఆగడం మళ్ళ అవి మాస్టర్ రావడం అదంతా పెద్ద కష్టం పైనే ఇప్పుడు పత్తి అంటే
పత్తి అంటే
ఈజీగా ఏరెస్తారు ఎవరైనా గుడా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ వేసి తొకీ ఎసి బస్తలలో వేసి మార్కెట్ లో రేట్ ఉంటే మంచి లాభం వస్తది
ఒకవేళ మార్కెట్ లో రేట్ లేకపోతే టవస్ వస్తది అన్న ఉహు
దేని కష్టం దానికే ఉంటది మేడం
ఉ అంటే మీరు ఎక్కువ పతేసేదా లేకపోతే వరేసేదా
లే అంత ముందు అంటే మ కు వన్ ఎకరే ఉంది అది కూడా పొలమే కాకపోతే డాడీ వేరే వాళ్ళ కౌలు తీస్
కౌలు తీసుకొని క్లీన్ చేసాడు అప్పుడు ఒకసారి పత్ వేసిరి ఒకసారి పలీల్ పెట్టి ఉ బాగాస్తాఅంది వేరుసినగా పంట బాగా వచ్చాయిదా మరి మన సైడ్ ఎక్కువ ఎక్కువ ఎయ్యరు గదా వేర్సన్గా
అదే ఆ కపోతే కొంచెం మంచిగానే వచ్చింది అప్పుడు కనీ ఎక్కువ గింజలు కొంచెం చట్ట లాగట్లా వచ్చింది
అంటే బలంగా లేదు
హ్మ్
ఎందుకు అప్పుడు మందుల గిట్లా వాలేదా మీరు
అట్లా అయిపోయింది అప్పుడు కోతులే బాగుండి
ఉ ఇంక కూరగాయలు ఏం పెట్టరా అండి మరి మీరు మాముల్గా మీరు ఇంట్లో వాడుకోవడానికన్నా కూరగాయలు పెట్టరా
అంత ముందు పెట్టేది కాకపోతే ఇగ ఇప్పుడు ఎక్కువ పెట్టట్లేదు
ఆ మనం ఇంట్లో వాడుకోవడానికి కూడ మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టినా పందేసి పండించిన కూరగాయలు తినడం అది మంచిది కాదు కదా మనకు వ్యవ సాయం ఉన్నప్పుడు మనం మన ఇంట్లో కనీసానికి మన ఇంట్లో వరకైనా కూడ పెట్ కోవాలి కదా
అదే మేడం అంత ముందు చేసింది మమ్మీ ఉన్నప్పుడు ఎక్కువ మంచిగనె పెట్టేది కూరగాయలు బెండకాయలు గానీ బీరకాయ అవి చిక్కుడుగాయ చెట్లు అవన్నీ పెట్టేది కాపోతే ఈసారి ఇగా ఎక్కువ పన్ తీరట్లేదు ఎక్కువ నాట్లకే వెళ్తుంది ఈ అబ్బాయి ఇక్కడికి వెళ్ళి అవి సాగు చేసె అంత టైం ఉండట్లేదు
బోరా బాయా అండి నీ నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటది మీ క్ పంటకి బావి ఉన్నదా ఉహు అంటే మీ బాబాయి్ వాళ్ళు మీరు షేర్ చేసుకుంటార
ఉమ్
ఊహు సరిపోతాయా అండి మరి ఎండాకాలం వానకాలం రెండు పంటలు తీస్తార మీరు
ఆ అ సరిపోతాయి
ఊహు ఎ సరిపోతే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అన్నప్పుడు మా తాత వాళ్ళది వేరే తాత తే వాల్లకి పక్క గింటారు ఉ ఉ
ఏం చేస్
స్తన్నారు మీరు ఏంటి ఏం చేస్తారు
వర్క్ ఏం చేస్తున్నారు
మీ తోన్ మాట్లాడుతున్నా
జాబ్ అన్నారు కదా జాబ్ ఏం చేస్తున్నారు
నిగా అండి అసిస్టెంట్ ప్రొఫెసరు
అవునా ఎక్కడా మేడం
ఏమో అండి యూనివర్సిటీలో చేస్తాం అండి
యూనివర్సిటీలోన
హు
మి పాపెల్లి
ఆ వెళ్ళింది అండి
ఏం టిఫిన్ పేట్
పెట్టార్ ఇవాల్ల మీరు ఇవాళ్ళ అదే అండి పప్పు చారే పెట్టాం మా పాపకు కూడా పప్పు చారే ఇష్టం
హు
హు
మీ సార్ ఏం చేస్తారు మేడం
మా సార్ ఫార్మసీలో చేస్తారండి
ఎక్కడ ఫార్మసీ
ఇక్కడ అండి సిటీలో చేస్తరు
ఇంక చెప్పండి హలో
ఆ వినిపిస్తుఅండి మీరే చెప్పాలా అదే వ్యవసాయం గురించి మాకు అంత తెలియదు తెలుసుకుందామ అని మాట్లాడతాం మీకు గుడ కొంచెం కొంచెమే తెలిసినట్టుంది కదా
అవును మేడం నాకు కూడా అంత ఎక్కువేం తెలిదు ఎక్కువ నేను హాస్టల్నే ఉన్నాయా మ ఇక బా ఇక్కడ ఇంటి దగ్గర ఉండుంటే ఇప్పుడు ఎప్పటికి వెళ్ళలేదాన్ని వచ్చి పొలానికి అట్ల తెలుసుకునేదాన్ని కానీ ఎప్పుడో ఒకసారి హాలిడేస్కి వచ్చినప్పుడు
కున్న అంటారు మీరేం చేస్తారు
నేను
వరికి టీచింగ్ చేస టీచర్గా ఇప్పుడుక కొంచెం హెల్త్ బాలేకుండే ఉ ఓకే ఓకే ఓకే అండి సరే అండి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినప్పుడు వ్యవసాయం గురించి అన్నీ తెలుసుకొని చెప్పండి నా కూడ
ఓకే మేడం థ్యాంక్ యూ